హలో హాయ్
ఇంకా ఎంత చేస్తు ఉంటారు ఏం చేశారు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి
మంచి జాబ్ రావాలి చాలాదే
అ అంతే అండి
ఆ పెద్ద పెద్ద ఆశలు లేవు ఆశలు జూస్ పెద్ద ఊపూతంది
ఆవునా మేము నిన్న కూడా ఆ ఇక్కడ త్రీ వరకు ఉన్నాము అండి క్లాస్లా
ఓ
అకరి వరకు ఉన్నాము వాళ్ళు వేరే క్లాస్ లో ఉండే అయితే ఆయమ్మ వాళ్లు ఓద్ క్షి బ్యాగ్ దియ్యఅండి మేము లాక్ చేస్తామనింటే ఆమె ఫోన్ చేసి ఇట్లా చె చెప్పిన చెప్తే
స
ఆమె ఇంకా ఒక ఆయన వచ్చి తీసుకొని ఒయిరు
ఆ
వేరే క్లాసులు వెళ్ళి వచ్చున్నారు మంది
ఏమో అండి ఇకే వాళ్ళకే తెలియాలి మరి అంతగా చేయకూడదు కదా
అన్ఎక్స్పెక్టెడ్ తలు సెలువు ఉంచుకోండి
అల ఎక్స్పెక్ట్
కొ మా క్యూరియాసిటీ ఆ కతన్ రోజు నిద్ర లేదు ఆ నిద్ర లేదు అసలు ఎంతో ఒక రకంగా కింది కొంగడం చూడడం
అవునా
కింద కింద లైక్ ఎట్ల అంటే హోల్డింగు హ్యాండ్స్
యా
ఆ ఒతచ్చు ఒతచ్చు సీట్లా అంటే పక్కపక్కనే కూర్చున్నారు
ఊ ఎందుకు లేండి ఇగ వాల్ వాళ్ళ గురించి వాళ్ళు మారరు
అంటే అది ఫ్రెండ్షిప్ ఏ నా
ఏమో అండి తెలీదు చే చాలా మంది ఫ్రెండ్షిప్ అని ఏవేవో యస్ తిను ఇగా మనం అలాంటి వాళ్ళని మనం ఏమంటాం
ఊ
అఓ చెప్పేంత వరకు చెప్పినం
ఊ ఆక్చులీ చా మా సిన్మాతే ఒకాయనా చిందు లే దా
ఆహ్ అవును
అయితే ఆయన ఒక్ ఆయన అయితే. ఆయనతో ఉందామని అనుకున్నాడు. కానీ ఈన కూడా ఒక్కడయి. ఈ ఉండుగా మేమే లాక్కొని దాదా అని వచ్చినాం. ఎవరు లేరు గాదా ఆయనతో పాట్ అంటే మేము అంటే గర్ల్స్ కదా
ఓహ్
ఆయన మాతోటి ఎట్లుంటాడ్. ఆ ఆ
పూరి గేల్స అంటుడు
ఫుల్లా ఆగాలేసింది ఆ రోజు క్యాంటీన్ ఏమో తీయట్లేదు.
అవునా
ఆ క్యాంటిన్ లైట్ ట్లా దేల్సా ఇప్పుడు మనకు కౌంటర్లు ప్రతి ఒక్కతి ఒక్కొక్క దానికి సప్రేట్ సప్రేట్ ఉంటాయి గదా. ఆడ అట్లా గాదు. అన్నిటి దగ్గర ఒకటే కౌంటర్ ఉంటది. ఆడ బిల్ తీసుకొని పోవాళ్ళ అన్నమాట.
ఓ
అట్లా అట్లూండేసరికి చాలా మంది. క్రౌడ్ ఎక్కువ అయి ఇగ మేము పోయినప్పుడల్లా ఎక్కువ ఉన్నారు. ఏ చాలా మంది ఉన్నారు వద్దులే అని ఇక మేము వదిలేసినం. ఉహ్ హా చెప్పా
మీతో మాట్లాడుతూ నా అసైన్మెంట్స్ అయిపోయినై
ఆహ్
మీతో మాట్లాడుతూ నా అసైన్మెంట్స్ అయిపోయినై
నేను ఈరోజే స్టార్ట్ చేసిన ఏదో అయితదా కాదా అన్నట్లు. నాక్ తెలిదు అసల్ దీంట్ల గురించి.
ఎందుక్
నే ఎప్పుడు ట్రై చేయలే
నేన అనేది ఏ. ఐ. టి అసైన్మెంట్స్, ఏ. ఐ. టీ టూ వచ్చాయ్ గాదా అవ్వి.
అవేంటి చేషి డే అది ఆల్రెడీ చేసినాం గాదా.
లేదు లేదు మళ్ళా అసైన్మెంట్స్ వచ్చినాయి
అంటే ఇది డాక్యుమెంట్ లాగానా
ఆ డాక్యుమెంట్స్ క్వశ్న్ ఆన్సర్స్
అప్పుడు ఒకసారి చేసినప్పుడు డేట్ రాలేదు కదా
అవునా అది చేసింది మనము అయ్యో అవి చేసినామో ఆల్రెడీ ఓ షట్ ఉమ్ వాంటా చెస్టునా అద అద అదేనా
ఏము నువ్వు చెప్పాంతారు నాకు తెలియదు
అచ్చ అచ్చ ఇ చేద్ద మతే
ఉమ్
ఆ మోర్ దట్ నాట్ దట్ వన్
ఓకే ఇప్పుడు ఏంటి మరి
అంటే క్వశ్చన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అవే గాని
ఉహ్ హు
ఓహ్ సర్చింగ్ చేస్తాం. క్వాషన్
మా దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ కట్టెల తోటి స్టార్ట్ చేసిన రెండల
ఓ
మీ హాస్టల్ స్టార్ట్ చేసన్నారా
మా హాస్టల్ చేయలేదు కాని పక్కకి వేరే హాస్టల్స్ లో చేసారు
ఆహో
ఓ
ఉమ్ ఆకలుస్తుందండి తినాల అండీ
అరేతేవండి అనవసరంగా చేశాను నేను ఇప్పుడు శేట్ మ్యా
అవునా ఆ లైట్ ఏంగా ఆలీ
ఉమ్ ఏలయి ఎంటనా ఇపుడైనా ఎమ్ పైక్ పానీ లేధు
ఆ అవును రేపు కర్ రేపు ఇంకో ఫ్రెండ్ జేసి సత ఇస్త తారు
ఎప్పుడైనా చేయ్యడి తన ఖాళీనా ఉంటది
ఏమో అలా అన్న ఉంటారు భయ అవుతుంది నాకు
ఆ కొతడా తితాడా అండి
అంతే ఎమో అండీ మీరుంటే హాస్టల్ల్లో ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటారు ఆమెయి ఇంట్లో ఉంటదిగా
మీరే ఎడాంటన్‌రాండి మీరే ఎడాంటన్‌రాండి
ఇ ఇంట్లో ఉండు బయట రోడ్డు మీదకి వచ్చిన జస్ట్ వాకింగ్ మా ఇంటి ముందు
ఓ
ఉమ్ మీ ఒకటి తెలుసా
ఉ టిమ్
ఈ మొన్న ఆన్వల్ డేకి ఆ పాయాంట్ కొనుకునా అ ప్యాంట్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండె
చెప్పిన్ సవు ట్యాగ్ మార్చి కులో
ఆ ఇంకో అది అట్లనే చేసినా ఇం రెండు రెండు సార్లు చేసినా అట్లనే
వావ్ గ్రేట్ గ్రేట్ పీపుల్
చెస్ ఎస్
అస్ప్పడి
ఉమ్
ఏసారు ఆయాన్యువల్ డే కి ఏం షాపింగ్ చేయలేడి ఇంటి దగ్గర ను ఇంటికి నక్ విను అయితే ముందు రోజు జో షాపింగ్ పొయినం అయితే స్టైల్ యునియన్ పోయినా తకువ ప్రిస్ ట్టే ఎత్కుందామని
ఉమ్
స్టార్టింగ్ థౌజండ్ జస్ట్ ఒకా క్లబ్ ఏమంటారు అవి ఏంటివి మాక్సీ టోప్స్
ఆ
ఏ నక్ నచాలే ఆ వన్ పస్ నా నక్ నచ్చలేదా ఎంత పెట్టాల అనిపించలేదు వాళ్ళ తర్వాత ఆ ఎక్కడ మాంగళ్యాకు పోయినాం మాంగళ్యాల కలెక్షన్ బాగుంది గాని అది స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తో స్టార్ట్ అవుతుండే
మాంగల్య అంటే ట్రెడిషన్ క్షణలు ఎక్కువ ఉంటాయి అంటావ కదా
ఏదో మక్సీ కూడా ఉన్నాయంండి
అచ్చా ఓకే
ఉమ్
చెప్పు
ఆడా బానే ఉండె
ఆ
కానీ నాకు నచ్చినాయి గానీ అంత కాస్ట్ పెడితే ఇంట్లా ఇంటికి గుడా రానియరు
అచ్చా
నేను సపరేట్ గా స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నది
ఆ బానే అంది బాగుంది
ఉమ్ సేమ్ క్లాత్ లు నేను వెస్ట్ సైడ్ లో చూషిన దానికంటే
ఆహా
ఇదే బాగుంది ఇంకా
అమ్
ఆ రోజు
ఇంకా సమ్మారికి ఇంటికి వెళ్తారా మీరు
వెళ్ళాలి కదా తప్పదు కదా ఏ పోతాం ఇంకా
ఏం చేస్తారు ఇంటికెళ్ళి
ఇంటికెళ్ళి అప్పటికి ఆ మా సిస్టర్ కి డెలివరీ అయిపోతది అప్పటికి
ఆడుకుంటారా
అంటే
సిస్టర్ అంటే ఓన్ సిస్టర్ కాదు దిగదా
క క కజిన్
అమ్
మమ్మీకి సంబంధం లాన్స్ ఏం ఏం స్కిల్స్ డెవలప్ చేద్దాం అనుకుంటురు
ఏం లేదు నాకు హాలిడేస్ అంటేనే భయం అయితుంది
ఎందుకు
హాలిడేస్ అప్పుడే నాకు ఏదో ఒకటి వస్తుంది
అవునా పోయినసార్ కూడా అట్లనే అయ్యిందా
ఆ సెమ్మే ఎగ్జామ్స్ కి ప్రిపరేష రాళ్ళేసని చీరు అప్పుడు అంతే ఉహూ
కానీ జిపిఐ స ఏమ్ కంట్ పో ఈ సారికి ఈసారికి తగ్గేది కాదు కొంచం
ఏం తగ్గలేదు
తగ్గలే
పెరిగింది పాయింట్ పాయింట్ ఫైవ్
ఆ సెట్ప్పకేంది
బా మీ అంత కాదులేండి
బానే అండి
హ ఉం
ఉం
ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి లేకపోతే మా అమ్మ జుట్టు పట్టి కొడతది
అసలే గడ్డి చుట్టు మీది పెట్టుకోవాల్సిందే
గడ్డిజుట్టు ఆయిల్ పెడితే ఎంత అయితది దే చగింత కట్టపుల వాయతే
అందుకని నేను ఆయిల్ పెట్టడం బంద్ చేసినా
నువ్వంటే ఇంటికాడ లేవ్వు నీకు తెలవదు బాద
ఏ నాది కూడా
ఇంటికాడ ఉంటే అమ్మ ఇట్లా చేయనిస్తాదా
ఆ మా మమ్మి కి తెలుసు నేను ఏడుస్ నా అసల్కే జుటు హెర్ ఫాల్
ఆ సరే అండి బాయ్ బాయ్